ఉమ్
ఏం చేస్తన్నారు
ఏం జెయట్లేదండి
టిఫిన్లయియా
టిఫిన్లు అయితే అయినాయి వంటలు అవ్వలేదు ఇంకాను
టీ తాగారా మరి?
ఆ
ఇంకోరు
కు కూరదాకా ఇంకా వెళ్ల్లేదు ఇంకా బియ్యమే కడగలేదు కూరగాయలకు పంపించాను కూరగాయలకు పంపించాను ఏమొస్తే అయ్యి మామిడికాయ పప్పు వండుదాం అనుకుంటున్నా
మామిడి కాయ్ పప్పు ఎలా చేసుకోవడం
ఉమ్
మామిడికాయ పప్పు ఎలా చేసుకోవడం
నా స్టైల్లో అయితే నేను మామిడికాయ్ అదే పప్పుని కుక్కర్ పెట్టేస్తా
నాన్ పెట్టుకోరా పప్పుని
పప్పు నా నాన పెట్టక్కర్లే ఉమ్ బా నిలవొన్న పప్పు అయితే నానపెట్టాలి లేకపోతే ఏపిస్తాము అదయితే నానబెట్టాలి ఇదయితే నానబెట్టక్కర్లా
అదే
పని ఉండదు కుక్కర్ పెట్టేస్తా కుక్కర్ పెట్టేసి విజిల్ నాలుగయినా విజుల్స్ రానిచ్చి పక్కన పెట్టేసుకుంటా పెట్టుకున్నాక మామిడికాయది కోసు కుని దాన్ని పచ్చిమిర్చి అయన్ని అందులో వేసి ఉడకపెట్టి మళ్ళీ ఆ మూడికాయ్ ముక్కలు అయి వేసాక లాస్ట్లో దింపేటప్పుడు కలిపేస్తా కారం వేస్తాను అప్పుడు ఆ తాలింపులో ఆయిల్ లో కారం వేస్త బాగుంటది అలా అయితే డైరెక్ట్గా మామిడికాయ్ పప్పులోనే ఉడికేటప్పుడే వేస్తే కలరు రాదు అంత టేస్ట్ బాగోదు ఆయిల్లో వేయాలి ఆయిల్లోనే వేస్తా నేను
ఉహూ
ఉమ్ ఆ నెస్తో ఇంకా బాగా చేసేదేమో ఆ దీంట్లోకి
ఇది తాలింపు ఏం పెట్టరా
ఆ తాలింపులోనే కారం వేస్తానని చెప్తున్నాను కదా
ఓకే ఓకే
కొద్దిగా ఇంగువ ఇవన్నీ ఎల్లులిపాయ ఇవన్నిని
అదేలేే అయిన ఇప్పుడు ఏ కూర వ కోలన్న కూరగాయలు రేట్లు ఎక్కువగా ఉన్నాయి
చాలా గుత్తివంకాయ గూడా రేట్ ఎక్కువగానే ఉంది. వంకాయలు కూడా రేట్ ఎ ఎక్కువగానే ఉన్నాయి టమాటాలైతె ప్రస్తుతానికి కేజీ పది రూపాయలు
ఇంతకు ముందు రెండు కట్టలు మూడు కట్టలు కొత్తిమీర పది రూపాయలకి ఇచ్చేవాడు
ఉమ్
తెచ్చి ముప్పై నలభై అంటాండు
ఉ హు ఉమ్ ఇగొ కూరగాయలకి ఆల్రెడీ కూరగాయలకి పంపాను వచ్చేటప్పటికి ఎంత టైం పడందో తెలీదు వచ్చాక ఏం కూర ఉండాలి త్వరగా ఏమౌవద్దని మది డిసైడ్ చేసుకుంటా రేట్లు ఎక్కువగానే ఉన్నాయన్నాను ఆ టమాటాలు ఒకటి ఉల్లిపాయలు ఓటే తక్కువగా ఉన్నాయి
ఉమ్ బీట్రూట్ క్యారెట్ కేజీ ముప్పయ్యే నలభైయ్యే ఉన్నాయి
నలభై అనుకుంటా
అనుకుంట తెలీదు మరి
ఆ
తెలీదు అనుకుంటా
ఆ అదే తెలిదనుకుంటా
ఏ కూరగాయలుయినా రేటు ఉన్నాయి ఇప్పుడే ఆకాశాన్ని అంటేత్తున్నాయి. బంగారం రెట్ల కంటే దారుణంగా ఉన్నాయి.
అవును ఏం చేయాలో తెలియక అందులో కూరగాయలలకు వెళ్ళాలంటే నాకు గంట పడుద్ది.
ఉ హు సరేలే
స్లోగా నడిసేల్తే అరగంట వెళ్ళడానికి అరగంట రావడానికి కిలోమీటర్ పైనే ఉంటది కూరగాయలకి మాది కాలనీ లో ఆకూరలు అమ్మోస్తాయి. ఒకసారి తీసుకుంటాం ఒకసారి మా దొడ్లోనే ఉన్నాయి ఆకూరలు వండుకుంటాం
ఆకూరలు ఎక్కువ తింటారా కూరగాయలు ఎక్కువ తింటారా
కూరగాయలే ఎక్కువ తింటాం ఆకూరలు తోటకూర పడదు
ఉ హు
తేడా చేసేద్ది తేడా చేయటంలా వదిలేసాము ప్రస్తుతనికి మాది మాదొడ్లో ఉన్నది కూడా తోట కూర బచ్చల కూర
అసలు ఆకూరలు చూవి
హెల్త్ కి అన్ని మంచివె ఆకూరలు కాకపోతే మాకు పడక వండము. ఎవరైన వస్తే తీసుకెళ్తారు. లేదంటే మేం వండుకుంటాం అప్పుడప్పుడు వాటర్ వాటర్ వచ్చఏమో కీర దోస అయి తెచ్చుకని తింటాం
ఉమ్ హు
ఆ ఆ ఆ బీట్రూట్, క్యారెట్టు అవి కూడా ఫ్రై ఐ ఫ్రై అయితెంతష్టపడం గానీ బిర్యానీలో ఏస్తాము లేదంటే మొక్కల కింద కోసుకొని వాష్ చేసుకున్ తిన్ ఆ పచ్చియే తింటాం.
న్తర్త అయితే ఎర్రగా ఉంటది ఎప్పుడికైనా చేసినా రైస్ గ కలుప్తరగా ఉంటందిని ఇష్టం ఉండదు
అదేలే
అందుకని అద్ ఆ క్యారెట్టయితే హలువా ఏదన్నా చేస్తే అందులో ఎత్తాను లేదంటే అయి కూడా పచ్చియే తింటాం ఎప్పుడైనా ఫ్రై చేత్ కనది పర్వాలేదు క్యారెట్ హ్మ్ బ్లెడ్ అది పడతది మంచిదన్నారని క్యారెట్ను బీట్రూట్ పచ్చియే తింటాం. అప్పుడప్పుడు కూర లేదంటే లేదు ఆ ఇయాలా కాల్ చేసింది ఆయమ్మాయి